అే
హలో గుడ్
గుడ్ మార్నింగ్ శుభోదయం బాగా వున్నారా ఆ బాగానే ఉన్నారు
ఉ ఏం చేస్తున్నారు పనులు అయిపోయా ఇంట్లో
ఎడా ఏ ఇప్పుడే పల్లీలు ఎంచుతున్న అండి
ఆహా అంటే టిఫిన్ చేయడానికా
ఆ గుంత పొంగనాలు
అవునా దెంతో చేశారండి అవి నాకు తెలియనే తెలియదు అసలు మా మమ్మీ అసలు చేయనే చేయ్యదు అవి
గుంత పొంగనాలు తెల్వదా అండి బియ్యం పప్ప
ఇడ్లీ ఉప్మా ఇవే చేస్తారు
అవున అదే పిండి గ లేదు గుంత కడాయి ఉంటది బోక్కలలా పన్నెండు
పిండాలే ఇకే వేరే ఏదైనా పిండి బియ్యమ హు ఉహు ఆహా అన్ని అన్ని పోషక మకాలు వచ్చేట్లాగా బియ్యం పెసర్లు మినుములు అవన్నీ వేసి నానబెట్టి చేస్తారా
ఆ ఆ పెసల్ ఏమి వేయం మెను మినపాప్పు బియ్యం మినపప్పే వేత్తం బియ్యం తక్కువ పొయ్యి
ఊ చేశారా మరి ఇప్పుడే చేస్తున్నారా మరి లేట్ అవుతుంది కదా టైమ్ ఎనిమిద అయితుంది
స్నానాలు చేస్తూర్రు చాయ్ తాగుతుర్రు
ఉహు ఉ అంత పనింతా మీరే చేసిల్ల అయితే ఇంట్లో ఎవరు మీకు సాయం చెయియలేదా ఇంటి పనుల్ల
హ ఎవరు చెయ్యరండి అందరు పోయే వాలే ఆ తిన్ మమ్మాయితే చేసినర్ కూరగాయలు ఎప్పుడన్నా కో కోచిస్తది ఇంగ ఆమె పని ఆమెకే నేను చెప్పను
ఉమ్ ఆడపిల్ కి చెప్పాలంటారు కదా పను పనులు ఇంట్లో నేర్చుకోవాలని మా డాడీ అయితే ఇ ఆడపిల్లలు పని చెయాలి న్ నేర్చుకువాలి వేరే వల్ ఇంటికి పోతే ఎట్లా వాళ్ళు ఊరుకోరు కదా మన పని మనం వేసుకోవాలి అని చెపుతరు
బావ సదుకోట్
ఉమ్ కానీ మీరిటైనా ఊరికి ట్లేలినప్పుడు ఇబ్బంది అయిద్ది కదా
ఐ నో ఇంకా పచ్చళ్ళు ఉంటాయి పెరుగుంటది అయిపోయ్
అమ్మ అమ్మలు కాబట్టి ముందే అన్నిీ రెడీ చేసి పెట్టి వెళిపో వెల్ త కదా టూర్ కి
అవును ఇంగ ప ఒక్కరు పోయినా నైట్ వస్తా ఉదయం పోతాం నైటే వస్తాం ఎక్కక్ దూరం పోతేా రెండు రోజులు
ఉ హా
ఇ కండి
ఇంకా అంటే నేను కూడా మా పిన్ని వాళ్ళ ఊరికి వచ్చా ఇక్కడ ఒక పండుగ ఉంది
ఉమ్ మీ పిన్ని వాళ్ళ ఊరు వ్య ఏ ఊరండి
ఇక్కడ వరంగల్ దగ్గర ఉంటది ఉమ్ పండగ వాతావరణం అన్నట్టు ఇక్కడ అ అయితే పొద్దున్నే లేస్ ఇంగా మా బాబాయ్ ఇట్లా మామిడాకులు తెచ్చి తోరణాలు కట్టి అంతా ఇల్లంతా శుభ్రం చేసి అన్నా
ఊహు
ఊ చుట్టాలు కూడా అందరు వస్తున్నారు ఇంకా హడావిడి హంగామా ఉంటది మొత్తం తమ్ముళ్లు చెల్లెళ్ళు తిరుపతియా మీ నేత్తి అసలు చాలా రోజుల కాచ్చి తిరుపతి పోవాలి అనుకుంటున్నా గానీ కుదరట్లేదండి అస్సలు
మేము బస్ రా ట్రైన్ కు బు బుక్ చేసి చూస్తున్నాం నైట్ తొమ్మిదింటికి ఉన్నదండి
ఊహు క్రిష్ నాకి వెళ్తారు ఎక్కువ అయితే
అవునండి డైరెక్ట్ ఉంటందండి ఎనిమిదిన్నర తొమ్మిదింటికి వస్తుంది ఆ తొమ్మిదింటికి వస్తుదండి ట్రైను
తిరుపతి చూడాలంటే మనకు అదృశ్యం ఉండాలి నాకు ఎప్పుడు కలుగుతదో ఏంమో వ అసలు
అవును మంచి జరు జరుగుతాదండి
ఆ అంటే ఇంత ముందు కూడా మీరు వెళ్లి ల లా అక్కడికి కి వామ్మో చాలా చాలా అ దృశ్యవంతూ ఇద్దరు మీరు మూడు సార్లు వెళ్ళిల్లు అంటే
ఆ అ
ఆ ఇంకా అండి
అంటే అక్కడ సేవలు చేయడం లాంటివి కూడా ఉంటాయి ఆ ట అట్లా మీరు ఎప్పుడన్నా చేసిల్లా
బ్యా శు పట్టి పన్నెండు మంది ఆరు అటు పోతాం తక్కువ అన్న
సేవ చేయడానికి వెళ్ళిలా
ఆహా వెళ్ళలేదండి మామూలు తెలుసు మా పక్కన ఓళ్ళు ఇంటి ఆడఓళ్ళు పోతే రమ్మంటే పోయినా ఆ పక్కన ఓళ్ళు తిసు తొంభై రెండు బా బ్యాచ్
హ్మ్ హు బా అనిపించిందా మరి
వాటర్ పోయటం ఇంకా అలా గుళ్ళో పంపియటం
మ్మ్ మ్మ్ నేను కూడా అట్లా ఒకసారి ఎక్కడికంటే పుట్టబట్టే వెళ్ళినానండి ఒక పదిహేను రోజులు అసలు ఎంత ప్రశాంతంగా మంచి అనిపించింది అసలు అక్కడ ఉంటే బాగుంది అనిపించింది. ఇంగ ఈ హడావి డి హంగామా ఏం లేకుండా ప్రశాంతంగా దేవుడు సన్నిధిలో ఉంటే మంచిగ అనిపిస్
అవునండి నేను నేను పోయినా ఒక్కసారే అర్థం జరిగేది అది వెళ్లే అది
పుట్ పర్తిర్లిలా
ఆ ఒక్కసారి వెళ్ళనండి
మ్మ్ బాగుంటదండి అసలు అక్కడ
అవును వ బాగుంటయి
మ్మ్ మళ్ళీ ఫుడ్ కూడా మన తిండి కూడా ఎలాంటి లోటు ఉండకుండా టైమ్ టు టైమ్ పెడతా అంటారు అన్నీ నీట్గా అసలింగ కొబ్బరికాయ అనేది ఉండదు కేవలం పువ్వులతో మాత్ త్రమే మనము అయితే గుళ్ళల్లోకి పోతే మ్మ్ కొబ్బరికాయలు అవి ఇవి ఇవి అన్ని తీసుకపోతాం గాని అక్కడయితే ఏమి ఉండవు ఒక్క కేవలం పువ్వులు మాత్రమే
ఆ ఆ ఏ మేమ్ తాన్ కలెస్ తం మీ ఇంట్లో రోజు పక్కగా బె తంగా అయ్యే అల్ళ భుషోత్సం అండి
మ్మ్ అంటే అక్కడ అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా అవన్నీ తిరిగి చూసే సిల్లా మీరు
ఎక్కవ పోలే
ఆ మేము అక్కడ పుట్టపర్తి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ విజయవాడ కూడా వెళ్ళినాము అందరం కలిసి అసలు ఓ దుర్గమ్మ వారి చూస్తుంటేనే అసలు ఇంత సంతోషం అనిపించింది నిండుగా మంచిగా పసుపు కుంకుమలతో మస్తు ఉన్నాయ్ అసలు అమ్మ వాళ్ నిజం ఇట్ కళ ముందు కని వచ్చినట్టే ఉంది ఆసలు కానీ నడుచు గుండె ఎళ్ళినామ్ అసలు ఎండ కాలం గ కదా ఫుల్ కళీగాసిన అసలు ఇప్పుడు ఆ అంటే చెప్పులు వేసుకొని వెళ్ళొదు కదా నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళేసరికి అంత రెడ్ రెడ్గా అయినాయి అంత
అవునండి అవును క ఎండాకాలం కాలుగాల్తాయిండి తిరుపతి పోయినాం మేము అగ్గిగో అ గోల్ టెంపుల్ కి పోయినాం అన్నీ పోయినాం కావాసి పోయిన గోల్డ్ టెంపుల్ అన్నీ పోయినండి ఇది మల్లి బోధమనే అనుకుంటున్నాం మా అమ్మాయి సెలవులు రమ్మంటే వస్తా అన్నది
హ కుటుంబం అంత కలిసి ఎల్లి ఇదర అయితే
ఇంకా ఒక అబ్బాయి హాస్టల్లో ఉంటాడండి ఆయనకి టైం ఉండదు
అయ్యో పాపం ఇలాంటి ప్లేసెస్ ఫ్యామిలీ తోచూడాలి ఏప్పుడో ఒకసారి అయినా మరిదాన్ని మనం కూడా వీలు ఉన్నప్పుడు అందరు కలిసి వెళ్ళొచ్చు కదా మనం పాపం తను రాలేదని బాధపడతాం కదా
ఇంగ ఆ టైమ్ ఉండదు హాస్టల్ లో క తొలియారు
ఉ ఆహా ఇప్పుడు టెన్త్ ఆ ఇప్పుడు పరిక్ష పరక్ష జరుగుతున్నాయి కదా ఎట్లా రాస్తుండంట మరి మంచి మంచిగా రాస్తుండా
ఆ మంచిగా రాస్ న్నండీ
మ్మ్ అ మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క పరీక్షకి ఐదఐదు రోజులు
మధ్యలో సెలవులు వస్తున్నాయా మధ్య గ్యాప్ పండగల అని అదని మళ్ళీ వస్తాడండి రేపు వచ్చి పోతాడు
ఆ శ్రీరామనవమి వస్త
ఆ ఒక్క రోజేనంట వాళ్ళకి
శ్రీరా శ్రీరామనవమి మరి మీ ఊర్లో గ్రాండ్ గా చేస్
ఆ చేస్తారండి మాకు
కళ్యాణానిక
ఆ పోతాం అండి అయి మూడు నాలుగు రోజులు జరుగుతాయండి మాకు కాడ
ఉహు
ఉ పోయి నాలు ఉంటాయి తారాలు ఉంటాయి
ప్రచారం వినాది దేవుడి కళ్యాణం చూడాలంటే
మేము ఫస్ట్ చూస్తాండి పదింటికే పోయి కూర్చుంటాం అండి
ఆహా అంటే నైట్ పొద్దున వేస్తేద లేదంటే సాయంత్రమా
పదకొండు ఇంటికి వెళ్ళి పన్నెండింటికి వెళ్ళి కళ్యాణం అయిపోవాలి
అదే పన్నెండు గంటల అక్షింతలు పడాలి అని అ
ఆ అయ్యి తెచ్చుకొని బీరువాలు పెట్టుకుంటే మంచిదండి అక్షింతలు
బీరువాలో పెట్టుకుంటే కాదు మనం ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు అందులో కలిపిట్లే పిల్లల్ని దీవించాలి అంటారు కదా ఆ
కోసు బీరలం కొత్త బీరు బట్టల బీరువా లో పెట్టుకుంటారు దేవుడి బీరు
ఉండదు వు అదే ఏమన్నా తెలుసా అసలు ఎందుకని మా మమ్మీ గూడ అన్నిట్లో గలిపి బియ్యం లో మనం తినే బియ్యంలో ఇంకా బీరువాలో అట్లా అట్లా డబ్బులలో అట్లా పెడతా ఉంచుతది ఎందుకంటే అదంతే అని అంటది గానీ ఏందో రీజన్ చెప్పారు
ఇంగో అవి నాకు తెలివదండి అవునండి ఆ అంతే అయ్యగారు ఇస్తాడు మేము తెచ్చుకుంటాం అంతే అయ్యాగారు అందరికి ఇస్తారు
అయ్యగారికిని ఎప్పుడు అడిగలేదా అండి అసలు గిట్ల ఎందుకు చేయాలి ఏం కారణం అని మా ఊర్లో అయ్యాగారు అయి ఇగ మంచిగా అన్నిటికి అడిగి
మాకు చెప్పారండి ఎప్పుడో ఆ జనాలల్ల పట్టించు కూడండి
మ్మ్
పోవటమే ఎక్కువ ఇవన్నీ చెప్పుకొంగా వత్తా
పోవద్దు వెళ్ళాలి అడగాలి అసలు అంటే మేము అడుగుతాం గదా మీరు అంటే అసలు నమ్మేసిళ్ళు పిల్లలు అంటే నమ్మరు గదా అసలు దీనికి కారణం ఏంది అని అడుగుతాం మేము కూడా సో చెప్పాలంటే మీరు గూడా అడ గా నివ్వ
అడుగుతా అండి సరే అడుగుతా మాయగన్నే రేపు అడుగు వత్తా మండి రేపు పోతాం అండి
ఆ ఓకే అట్లా అన్నీ తెలుసుకొని మీ పిల్లల కూడా చెప్పండి ఓకేనా అయ్యో సరే అండి మరి
సరే అండి
ఆ ఓకే బాయ్
బా హ ఇంకా అండి